హలో ఆ సౌ బాగున్నారా
ఆ బాగున్నా మీరు మీర ఎలా ఉన్నారు
బావున్నా మీకు ఎండాకాలం గురించి ఏమైనా ఐడియా ఉందా
ఎండాకాలం గురించి ఐడియా ఉంది అండి
మీ సైడ్ ఎండలు బానే కాస్తున్నాయా హలో
మీకు ఎలా ఉన్నాయండి ఎండలు
మాకు బాగున్నాయి బాగా భారీగా కాస్తున్నాయి మీ సైడ్ భాక్ భారీగా కాస్తున్నాయా
మా సైడ్ ఫుల్లుగా ఉన్నాయి
ఆ వర్షాలు రాలేదా మీ సైడు
వర్షాలు ఉన్నాయండి కాని చాలా తక్కువ అండి వర్షాలు
అవునా
హీట్ హీట్ చాలా ఎక్కువ అయిపోయింది
ఆ ఎంత కాస్తదండి రోజుకి హీటు
ఇటు తర్టీ ఫైవ్ ఫార్టీ
ఓకే మా సైడ్ ఫార్టీ త్రీ, ఫార్టీ ఫోరు అలాగా కాస్తున్నాయండీ చాలా ఎక్కువగా ఉందండి. మీకు అలాగే ఉందా అండి
చెప్పండి
మీకున ఎండలు ఎక్కువ కాస్తున్నాయా అండి.
చాలా కాస్తన్నాయండీ
వర్షాలు లేక చాలా ఇబ్బంది అయితాందండి హ్మ్
ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైనా తెలుసా అండి మీ
ఆ తెలియదండి మీకేమైనా తెలిస్తే చెప్పగలరా అండి.
నాకేం తెలిదండి కొంచెం తెలుసు అది చెప్తాను.
ఆ చెప్పండి
హలో ఆ వచ్చి లైక్ కా కాటన్ డ్రెస్సెస్ ఏసుకోవాలండి అను మళ్ళీ వచ్చి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి ఇంకా వాటర్ ఎక్కువ తీసుకోవాలండి ఫుడ్ తక్కువ పోతుంది కదా. కు ఫ్రూట్స్ వాటర్ అంతా బాగా తీసు కోవాలి ఫ్రూట్ జ్యూసెస్ కానీ సంథింగ్ అలా
హు ఉమ్ ఇంకా మ్ ఇవి తీసుకోవచ్చా అండి అంటే ఐ మీన్ వాటర్ మిలన్ ఇలా ఎండలకి
ఆ అవే కదాండి చేస్ ఫ్రై కదా అవి అవి తీసుకున్నా మంచిదే అండి
అహా ఓకే అండి
చెట్ల చెట్లు చెట్లు పెంచడం వల్ల కూల్ అయిపోతుంది
ఓకే అండి హలో
ఆ చెప్పండి వినిపిస్తుందా అండి నా వాయ్
ఆ వినిపిస్తా ఉందండి ఇంగ ఏమన చెప్పగలరా అనేసి
ఆ ఇంకా అంటే ఇంకంటే ఇంకా ఏం లేదండి లైకా ఆ పడుకునే టప్పుడు కొంచెం కూలర్స్, ఫ్యాన్స్, అవన్నీ యూజ్ చేయాలి.
ఓకే అంటే నార్మల్గా మనమూ మిద్ది పైన పడుకుంటే గానీ తక్కువగా ఉంటున్ గదా అండి అంటే గాలి బాగా ఫ్రెష్ గాలి ఒస్తది అది మంచిది కదండడి ఆరోగ్యానికి
అవునవునె డి అది అది చాలా మంచిదండి
నార్మల్గా ఈ ఏసీ ఇవన్నీ వాడడం వల్ల మనకీ హెల్త్ ఖరాబ్ అయితుంది కదండి మనకి ఈ ఎండ ఈ ఎండాకాలం అనే కాదు మనం ఎక్కువ అవాయిడ్ చేయాలన్ డి వాటిని
అవునండి చాలా అవును చాలా కష్టం అండి లైక్ అవి తీసుకోవడం వల్ల చాల లా హెల్త్ ఇష్యూస్ ఒస్ ఆ ఏసి వల్ల ఇప్పుడు పేలిపోడం మాల్ల అవన్నీ జరుగుతున్నాయి కదా అవి దాల్లక్ అవయిడ్ చేయడం చాలా బెటర్ అండి
అదే అండి నేను అదే అంటున్నాను మీరుగునా ఎక్కువ ప్రయత్నం చేయండి నేచురల్గా దొరికే కెట్వి ఇ ఆ ఎక్కువా కోకనట్ వాటరు తీసుక్ కోడం అట్ కూల్ డ్రింక్స్ కెళ్ళడం కానీ నిమ్మకాయ జ్యూస్ అంట, బత్తాయి జ్యూస్ అంట, ఇలాంటివి తాగడం వ. అల్ల మన బాడీలో ఉండే వేడిని గున్ తగ్గించుకోవచ్చు అండి మసాలా ఫుడ్స్ కి దూరంగా ఉండాలన్ తి ఎండాకాలం
అవునవునండి ముఖ్యంగా పచ్చళ్ళకి దూరంగా ఉండాలా
అవునండి ఇప్పుడు మా మామిడికాయలు దొరుకుతున్నాయి అనేసి ఎక్కువగా మ మ్యాంగో పచ్చడిలు చేసుకుంటున్నారండి
ఆ అవునండి అది గూడా ఒక సైడ్ డిష్ లాగా బాగుంటుంది అనుకోండి
కుంటె బాడిల వేడి ఎక్కువేయిన్ అల్సర్స్ ఒస్తాయి గదా అండి
కరెక్టే అండి బట్కానే సిజనల్ ఫ్రూట్ కదా అది తప్పది ఇంకా అందరు ఫేవరెట్
అవును ఇంకా మీకు మజ్జిగ అలాంటివి ఏమన్నా తాగుతున్నారండి ఎండకి
ఆ తాగుదాం అండి బానే చాలానే ఫుల్ గా తాగుతా మజిగా తాగుతా
ఆహ
ఫ్రూట్ జ్యూస్లు ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తున్నా బట్
కెమికల్స్ నేవి తీసుకుంటే మంచిద అండి ఆరోగ్యానికి
లె కెమికల్స్ లేనివి మంచిదే అండి కానీ
బా మజ్జిగ అనేది కూడా మ ఆరోగ్యానికి మంచిదే అండి పెరుగు అన్నం తినడం గున
కరెక్ట్ అండి చెప్పాలండి ఇంకా
ఆ వర్షాలు అయితే మాకు పడలేదండి అప్పుడు ఫెస్టివల్ అప్పుడు పడిందిదే మీ సైడ్ కూడా అలాగేనా.
ఆ మా సైడ్ ఉన్నాయండి బట్ కానీ తక్కువే అండి చాలా
అ అవును లేండి మీ సైడు హలో
వినిపిత్తంద ఇస్రఫ్ వినిపిస్తుందా
ఆ ఇ ఇన్పిస్ స్తానండి
హ
మీ సైడు పక్షులకి ఆవులకి అట్లా ఏమన్నా వాటర్ అందేదట్లాగా పెట్టారండి
ఆ ప్రజెంట్ అయితే పెట్టామండి అంటే వినిపిస్తుదా నా వాయిసు
వినిపిస్తుందిండి చెప్పండి
అంటే పెట్టామండి బట్ కాని చాలా మంది పెడితే మంచిది
ఉమ్
ఆ పెట్ట పెట్టం అయితే పెట్టామండి
అవునులేండి ఈ మనకే కాదండి జంతువుల కూడా మెయిన్ ఇంపార్టెంట్ వాటర్ అండి వాటి కూడా ఇవ్వాలి కదా అవి మూగ జివాళ్ళకి ఎక్కువ వాటర్ అందించాలి కదండి మనము
హ్మ్ కరెక్ట్ అండి
ఇంపార్టెంట్ కదా అంటున్నా
హ్మ్ హు అవునండి
ఆ హూ
ఏమండి చెప్పాలండి
ఆ ఇంకా అండి ఎలా ఏంగకత మీ సైడు వర్షాలు తక్కువ రాడం వల్ల పంటలు ఏమైన్నా నష్టపోయినాయాడి
ఆ అవునండి అంటే పంటలు నష్టపోవడము పైం లేదు గానీ అండి వర్షాలు పడుతేనే కదండి
అవునండి
ఆ
అంటే ఇప్పుడు కొంతమంది వేసుకునింటారు కదండి చినా కాయి బ బత్తాయి దోసకాయ్ కీర అట్లా దాంకి ఎక్కువ ఎండాకాలంలో వాటర్ ఎక్కువ కావాలి కదండి
ఆహా అవునండి
అవును అలాంటివి ఏమన్నా ఎక్కువ ఆ చెట్లు నష్టపోవడంము దొరుగుతాయి రేట్లు తగినంత రేట్లు రావట్లేదు కదండి ప్రజలకి రైతులకి సీజన్ ఫ్రూట్ స్ అయినా కూడా దాకు తగిన రేట్లు రావట్లేదు పెట్టుబడులు చాలా పెడత ఉన్నారండి అలా మీ సైడ్ ఎవరనా రైతులు నష్టపోయిన వాళ్ళు ఉన్నారండి
అవునండి కరెక్టే అండి మీరు చెప్పేది
ఉ
ఉ
ఎనీ ఐడియా ఉందా అండి మీకు ఏమన్నా ఫ్రూట్ పెట్టి ఇట్లా నష్టపోయిన వాళ్ళు
ఫ్రూట్ పెట్టి నష్టపోయిన వాళ్ళు అంటే లైక్ అంటే టమాటో వాల్ల నష్టపోయిన వాళ్ళు
ఇప్పుడు టమాటో రేటుగా ఎక్కువ వచ్చిందిండి
ఇప్పుడు ఇప్పుడుంది బట్ ముందు కొంచెం మీదిగా ఉండింది కదా
అ అవును
సేవనా
నా మా సైడు చిక్కుడు పెట్టినప్పుడు అండి వాళ్ళకి మంచి రేట్లోనే వచ్చింది కానీ సీజనల్ తర్వాత అసలుకి రేటే లేదండి
అండి అంటే అలా బికాస్ అఫ్ వర్షాల వల్లే అనుకోండి చాలా మం
అదే అదే అండి
దానివల్లే చాలా రీజ్ అవునండి కరెక్ట్
అ హలో
ఆ చెప్పండి మాటలు వినిపిస్తన్నాయా
సీజనల్ తర్వాత అయిపోయిన తర్వాత ఇంకేమి ఉండట్లేదండి ఫేడ్స్ అవి అన్నీను
ఉండవండి మీరు చెప్పిన ప్రకారం అయితే ఇంకా కానీ పెట్ పెట్టుబడి వచ్చినా కూడా మేలేే అనుకుంటారు కదా అండి కొంతమంది
అవునం నార్మల్గా ఓ ఎండలకి వడదేబ్బ తగిలి స్పృహ కోల్పోవడం ఉన్నట్లుండి ఇది కావడం కూడా మనసు జరుగుతున్నాయండి
హ్మ్ అవునండి అది ఫుల్గా ఉంది ప్రజెంట్ అయితే
హ్మ్ అందుకి తగిన
మా సైడ్ అయితే ఫుల్ గా ఉందండి అది
ఆ రీసెంట్గా మా ఇంటి దగ్గర విన్నానండి అబ్బాయి చీనా చెట్లు కాయలు పీకేకని వెళ్ళి
హ్మ్
గంపలు మోస్తా అంటే ఉన్నట్లుంటి కళ్ళు తిరిగి పడిపోయినన్నట్లుగా అనుకున్నారు కానీ అటు చూస్తే అబ్బాయి స్పాట్ లోనే చనిపోయాడండి కారనం మేమానేది అర్ అర్థం కాట్లే ఎండల్ కా లేకపోతే ఇంట్లోనే మరి గాలి చల్లదనం అనేది ఉంటుంది కానీ ఎండలు అట్లాగాస్తున్నాయి
ఆ అవును కరెక్టే అండి
తగిన ఫుడ్ తగిన వాటరు దాని తగ్గట్టుగా ఉండాలండి ఎండలకి బయట తిరగద్దండి
అవునే ఎక్కువ బయట తిరకోకుండా జాగ్రత్తగా ఉండాలండి కరెక్ట్ మీమీర్ చెప్పు తిరిగినా గ్లోసులు అందుకే వేస్ కొని ఇంగా చేయాలండి
ఎంత తిరిగినా వాటర్ తగినట్టు గానే తీసుకోవాలండి లేకపోతే ఇబ్బంది పడిపోతాం
టె అండి మీరు చెప్పింది
హ్మ్ ఎన్నీ ఆ ఏమన్నా మీ ఇంటి దగ్గర అలా ఏమైనా జరిగినాయని ఇన్సిడెన్స్
దగ్గర అంటే ప్రజెంట్ అయితే జరగలేదండి ముందు ఒక రెండు మూడేళ్ళ
ఓకే అండి మాస టర్ రీసెంట్ టైంలోనే రెం టూ త్రీ విన్నానండి అలా
ఊ అంది చాలా ఇబ్బంది అండి ఎలా ఉంటే
అవునండి కష్టం
ఉ అదే అండి
ఓకే అండి
థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు
ధన్యవాదాలండి
ఊ